హలో హలో బాప్ బాగున్నామండి మీరు
ఆ మేం బాగున్నాం
ఉమ్ ఉ నేన్ బొయితె ఈ నేను కరెంట్ గురించి తెలుస్సు కోవాల అనుకుంటున్నానండి
ఉమ్
ఆమ్మో వద్దు దాని గురించి మీకేం కొంచెం ఐడియా ఉందా అంటే మీకు ఐడియా లేదంటే కొంచెం తన్మిదే లాస్ట్
ఆ లేదు చెప్పండి మాకు ఐడియా లేదు మీరే చెప్పండి
ఊమ్ ఈ మధ్య కొన్ని రోజుల్లో చేశామండి కరెంటు కొందరికి ఎక్కువ రావడం కొందరికి తక్కువ రావడం హలో క్యాస్ట్ వైజ్గా ఫ్రీగ ఇవ్వడం గానీ
ఆ
కరెంట్ ఇపుడు ఎవరి ఇంటికైనా హండ్రెడ్ వార్డ్స్ వరకు ఫ్రీ టూ హండ్రెడ్ వార్డ్స్ వరకు అనుకుంటానండి ఫ్రీ ఇస్తున్నర ఏం చేయమన్నా న్యూస్ చేయల న్యూస్ చేస్తేనె మనకు ఫాలోయింగ్ కేస్ అదే ఫీల్డ్ అయి పోతాది
కాదు
ఓ అక్కో కొన్ని కొన్ని ఇంట్లోకై ఐతే అసలు కరెంటు బిల్లు ఇవ్వరు వాళ్ళని చేసి చేసి కానీ కొన్ని ఇంట్లో యూస్ చేయరు ఈ మధ్య గవర్నమెంట్ ఏం చేసిందంటే కొత్తగా ఈ సోలార్స్ ఐడియా ఉన్నాయండి మీకు
ఆ ఐడియా ఉందిలేండి చెప్పండి
ఆ ఆ సోలర్సు ప్రతి ఇంటికి పెట్టారండి మా ఊరు సైడ్ అయితే
ఉమ్ మాపక్క ఇస్తారా అవి సోలర్సు
ఆ అంటే అవేవో అప్లికేషన్స్ వస్తాయ్ అంటండి ఫస్ట్ ఇయో
కే
ఆ అప్లై చేయ్యాలని
ఆ
త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ మా మమ్మీ చేసా అప్లై చేసిందంట
మ్మ్
వాళ్ళు వొచ్చి సోలార్ ఆ పెట్టేసి వెళ్ళారు అది వన్ అవార్ ఇంకా
ఉను
ఎందుకు రా రన్ అవ్వడం లేదని కనుక్కొంటే
ఉను
అది ఇంకా ప్రాజెక్ట్ ఇంకా జరుగుతుందంటా వేరే వేరే ఊర్లో డిఫరెంట్ డిఫి రెంట్ స్టేట్స్ లో అన్నీ ఇంకా ఆన్ చేయలేదంట
ఉనా
దీని ద్వారా బెనిఫిట్ మనికి ఉంది అలానే గవర్నమెంటోళ్ళకి ఉంది
అ ఏమండి ఏం బెనిఫిట్ అండి గవర్నమెంట్ కు మనకు
మనకి ఇప్పుడు కరెంట్ లేకున్నప్పుడు సడన్ గా వాన వచ్చినప్పుడు గాని వరదలు ఇలాంటివి వస్తువుంటాయి కదండీ
ఆ
అలాంటి టైమ్స్ లో కరెంట్ అనేది తీసేస్తారు
ఆ ఆ
తీసేసినప్పుడు ఈ సో ఆ ఈ సోలార్ ద్వార వెలుగుతాయి అది మాములుగా కరెంట్ కరెంట్ ఉన్నప్పుడు అయితే గవర్నమెంట్ కు చాలా బెన్ఫిట్ ఉంటాది ఇప్పుడు దాన్ని ఎలా ఫిట్ చేశారంటే వాళ్ళు ఇప్పుడు ఆ మనము ఎప్పుడన్న డ్యామ్స్ లో గానీ ఎక్కువగా చూస్తే ఎలక్ట్రిక్ ని ప్రొడ్యూస్ చేస్తారు కదండి
ఆ ఆ తెలుసులేండి చెప్
ఆ వాళ్ళు ఎ అలా ఎలా ప్రొడ్యూస్ చేస్తారో ఇప్పుడు ఇప్పుడి ఈ సోలార్ ద్వారా వచ్చే కరెంట్ కరెంట్ అంతా
అవు
ఆ గవర్నమెంట్ తీసుకుంటాది
ఆ
మొత్తం ఎన్ని ఎన్ని వాట్స్ వచ్చినాగాని ఎంతన్నా ఉత్పత్తి అవని అంటే కొన్ని కొన్ని చోట్ల ఎండ ఎక్కువ ఉంటది కొంచెం తక్కువ ఉంటది అలా కదా
అవును
ఇప్పుడు మా ఇంటి నుంచి ఎంత కరెంట్ వాళ్ళకి ఉత్పత్తి అయి యేళ్తుందో
ఆ
ఇప్పుడు మేము యూజ్ చేసిండేది మొత్తం ఇప్పుడు టూ హండ్రెడ్ వాట్స్ మాకు ఫ్రీ కదా
ఆ
ఆ టూ హండ్రెడ్ వాట్సు తీసేసి ఇంకా దాని మించి ఎంత ఉత్పత్తి అయింటుందో
ఆ
దానికి మా అమ్మళ్ల అకౌంట్గాఁ అకౌంట్ నెంబర్ ఇచ్చింటారు అన్నమాట
ఆ ఓకే ఓకే
ఆ ఆ అకౌంట్ కి ఇంత అమౌంట్ అని వేస్తుండ్రు కోమోట అని చెప్పలేను గోవా గవర్నమెంట్ వాళ్లు చేస్తారంట మా మమ్మీ చెప్తారంటే ఈ స్కీమ్ గురించి గవర్నమెంట్వాళ్ళు వేస్తారంట
ఉమ్
అలా చూసుకుంటే మా ఊర్లో ప్రతి ఇంటిపైన ఉన్నాయి కానీ ఈ సోలార్ దరం ఏదన్న ఏ ఇప్పుడు పిడుగులు పాడటం గానీ ఇలాంటివి ఏమని అయితాయి ఏమో అని భయమేస్తుంది
అ
జరుగుతాయో లేవో తెలీదు
ఆ
కానీ దాని గురించి తెలుసుకుందాం అనుకున్న
ఆ
ఈ మాత్రం తెలిసింది నాక అంతే మీ ఊరు సైడ్ ఇలాంటి ఏమన్నా పెట్ ట్టారా ఇ
ఆ పే ఆ అంటే మా ఊరు సైడ్ లేదు కాని పక్కన మా వేరే దగ్గర పెట్టారు మాకు అంటే కొంచెం తెలుసు దానివల్ల చాలా ఉపయోగాలే ఉన్నాయంట మాకు వేరే వాళ్ళు చెప్పారు దాంతో పాటు గవర్నమెంట్ కూడా బెనిఫిట్స్ ఉన్నాయి అని నాకి తెలుసు కొంచము
ఉ
ఆ ఎందుకంటే ఇప్పుడు మనకి సోలారుగా సోలార్ కరెంట్ అనేది మనకి అన్ని దాంల కిన్నా ఎక్కువ బెనిఫిట్ ఇస్తుంది సోలార్ ఎందుకంటే విండు వాటరు దాంతో పోల్చుకుంటే మనకి ఈ ఎండు నుంచచ్చే కరెంటు చాలా బెనిఫిట్ గా ఉంటుంది ఎందుకంటే అది ఉ ఇ వేరే రాష్ట్రాాలకు కూడా మనం సప్లై చేయొచ్చు కరెంటు సప్లై చేసినందు వల్ల మనకి మన రాష్ట్రానికి ఇన్కమ్ చనా బెనిఫిట్ వస్తుంది ఇన్కమ్ కూడా వస్తు ది దాంతో మనకి ఏదన్నా కొంచెం కొంచెం అభివృద్ధి చేసేకి మన రాష్ట్రానికి సరిపోత్ తుంది అందుకని మనకి ఇప్పుడు ఆ సోలార్ ప్యానెల్స్ అనేవిని మనకి ఎక్స్పాండ్ చేస్తున్నారు మన్ రాష్ట్
అవును
ఆ అందుకని మనకి చెప్పండి
కానీ ఇప్పుడు ఉత్పత్తి చేసే కరెంట్ అన్ని వేరే రాష్ట్రానికి ఇచ్చేదానికిన్నా మన రాష్ట మన స్టేట్ లో మనం ఫ్యాక్టరీలు ఎక్కువ పెట్టుకొని వాళకి ఇస్తే బెని ఫిట్ ఉంటాది కాదండి ఎక్కువ మనకి ఉత్ప ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఆ చెప్పండి
మనకి ఫ్యాక్టరీలతో ఇచ్చేసిన ఇంకా ఇంకా మిగులుతుందండి చాలా కరెంట్ మిగులుతుంది ఆ ఆ కరెంట్ అంతా వేరే రాష్ట్రాలకి మనము అమ్మేసి దాంతో వచ్చిన ఇన్కమ్ ఇంకా అభివృద్ధి చేసేకఅవుతుంది కరెంటు చాలానే ఉత్పత్తి చేస్తున్నారు ఎలా అంటే ఇప్పుడు మీరు చెప్పినందు వల్ల ఇప్పుడు అప్లికేషన్ ద్వారా కరెంట్ ప్యానెల్స్ అందరికీ సార్ ఇంటింటికనా అలాగ ప్రతి ఇంటికి సోలార్ ప్యానెల్స్ పెట్టించి దాని ద్వారా మనకి కరెంట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి ఆ అలా ఒక్క ఊరు కాదు కదా చాలా ఊరినుంచి నుంచి కరెంట్ ప్రొడ్యూస్ చేసి దాం కలెక్ట్ చేసుకునేసి గవర్నమెంట్ అందరికి ఆ కొంచెం మనీ ఇచ్చి కరెంట్ వేరే రాష్ట్రాలకి అమ్మేసి కొంచెం మనీని సంపాదించుకుంటుంది దాన్ తో పాటు ఆ ఓన్లీ సోలారే కాకుండా ఆ విండు విండు తో నడిసే కరెంటు దాంతో పాటు ఆ వాటర్తో నడిచే కరెంటు అలా చానానే ప్రొడ్యూస్ చేశాను దాంతో పాటు తక్కువగా వచ్చేదైతే న్యూక్లియర్ నుంచి కూడ కరెంట్ కొంచెం ఉత్పత్తి అయింది దాని ద్వార మనకి కొంచెం బెనిఫిటే ఉంటుంది ఆ ఎక్కువ కరెంట్ ప్రొడ్యూస్ చేసుకునేకి ఈ ఇన్ని మార్గాలు ఉంటాయి మనకి
అంటే న్యూక్లియర్ అంటే అంటే మీరేదో అన్నారు గదా న్యూక్లియర్ ఏదో అంటే ఏదో నాకు అర్థం కాలేదు దాని గురించి తెలీదు
ఆ అది ఆ న్యూక్లియర్ అనేది కొంచము అది రియాక్షన్ వల్ల మనకి కరెంట్ ఉత్పత్తి అవుతుందండి అది
అవునండి అంటే ఎక్కడ యూస్ చేస్తారు అవన్నీ
అది తక్కువ అండి చాల తక్కువ అవి కొంచెం చానా ప్రికాషన్స్ తీసుకోవాలా చాన సేఫ్టీ తీసుకోవాలా అవి ఎక్కువ దాని నుంచి ప్రొడ్యూస్ తక్కువయినా కూడా కొంచెం చాలా డేంజరస్ అది అందుకని తక్కువ చేశారు అది అందుగా సేఫ్టీ ఎక్కువ ఇంపార్టెంట్ దాని గురించి ఎక్కువ మా ఆ చాన మందికి తక్కువే తెలుసు ఆ దాంట్లో తక్కువ తక్కువే తెలిచి ఉంటుంది అందరికి ఎందుకంటే అవి దాని ద్వారా న్యూక్లియర్ బాంబ్స్ అవన్నీ చేస్తారు కాబట్టి అయి టెక్నాలజీస్ యూస్ చేయాలి దానికో
ఆ
అందుకని దాని గురించి ఎక్కువ చొప్పురు మనకి మీ పక్క కరెంట్ ఆఫీసర్స్ అట్ల ఉన్నాయ
ఆ ఉన్నాయండి వాళ్ళే వచ్చి ఇలాంటివన్నీ పెట్టేసి వెళ్తున్నారు మీ ఇంటికి కరెంట్ వస్తుంది కరెంట్ లేకున్నప్పుడు అని మా ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒక టైం కి చేశారు కానీ దా నేను మళ్ళీ దాని గురించి తెలుసుకున్న తర్వాత తెలిసింది ఈ కరెంట్ అనేది ఎక్కువ ఇచ్చేసి వేరే వాళ్ళు గవర్నమెంట్ తీసుకుంటారంట
అ
ఎక్కువ మన కరెంట్ పోయినప్పుడు మనకు వస్తుంది లేకున్నప్పుడు కరెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ అంతా కరెంట్ తీసేసుకుంటది వాళ్ళు వేరే వాల్కు అమ్మేసుకుంటారు అనీ చెప్పారు మాక్కూడా
ఉమ్
మీర్ చెప్పినాట్నుంచి నాక్ ఇంకొంచెం క్లారిటీ వచ్చిందో ఇలా చేస్తా ఇలా చేస్తున్నారనీ
ఆహ్
ఆ అయి ఈ కరెంట్ ద్వారా మాక్కుడా బెన్ఫిటే ఎందుకండే కరెంట్ బిల్ తగ్గుతదీ అంటే వేరే కరెంట్ బిల్ కట్నవసరం లేదు సడన్ గ ఇప్పుడు అది రాకా ఈ టైమ్లో రైన్ టై రెైనింగ్ సీజన్ కదండీ ఈ టైం లో కరెంట్ ఎక్కు పోడాలు ఇవన్నీ జరుగుతుంటాయి
కాదండీ మ్ మీకూ అదే ఇప్పుడూ వానాకాలం అయితే కొన్ని పిక్ ప్రికాషన్స్ తీసుకోవాలా అంటే జాగ్రత్తలు కరెంట్ గురించి జాగ్రత్తల్ తెలుసా మీకు
ఆ తెలీదండీ మాకూ ఇలాంటివీ అదే ఫస్ట్ టైం పెట్టిచ్కున్నం కా అలాంటివన్నీ ఏం తెలీదు
మీ పక్కన ఏమన్నా కరెంట్ పోలు అట్లా ఉన్నాయండి
ఆ ఉన్నాయండి కరింటి ముందూ ఒక కరెంట్ పోల్ ఉంది
ఆ అక్కడ ఉన్నబుడు వాన ఏమన్నా అక్కడ్ వచ్చినప్పుడు కరెంట్ అనేది ఒక్కొక్కట షార్ట్ సర్క్యూట్ ఐతుంది అప్పుడు నీళ్ళున్నబ్డూ ఆ అవీ ఒ ఆ రియాక్షన్ చెంది మనకి అక్కడ ఏమన్నా ఎవడన్న ప్రజలూ అట్లా వెళ్ళినారనుకో చనిపోయే పరిస్థితొస్తుంద్ అందుకనీ మీరు అక్కడ దగ్గర్లో ఉన్నప్పుడు వానొచ్చినప్పుడు కొన్ జాగ్రల్ దీస్కోండి అక్కడ కరెంట్ ఫోల్స్ ఉన్నబ్డూ ల్యాక్బోతే డీ పీ లు ఉన్నప్పుడు మీరూ ఇలాంటివన్నీ ప్రికాషన్స్ అన్నీ కరెంట్ ఆఫీసర్లు చెప్తూనే ఉంటారు చెప్తారా మీకు
ఆ చెప్
ఆ ఇంగేమండి ఆ కరెంటు గుంచీ మీ పక్కా ఇంగేమన్నా సేఫ్టీస్ అట్లావి ఏమన్నా ఉన్నాయా అక్కడ
సేఫ్టీస్ ఐతే ఏం లేవూ సేఫ్టీస్ ఐతే ఏం లేవండి ఇంకా
ఉమ్
ఇంక మాక్ తెలిసినంత వరకైతే ఇంతే తెల్సూ ఏమన్నా అంటే సోలార్ గురించి ఏమన్ తెలిసింటే కొన్ని చెప్పండి సర్ అంటే ఇంటి పైనుంది గదా పిడుగుల్ పడ్డం ఇలాంటివి ఏమన్నా జరుగుతయా
ఆ పిడిల్ పడ్నా గుడా మనకీ ఆ ఆ అద్ దీ పిడుగులూస్ ఆన్ సామాన్యంగా ఇంట్ల మిందిక్ పడవండీ ఎందుకంటే అవి ఎక్కువ చెట్లూ ఆ అడవులు ప్రాంతాల్లో ఎక్కువ మనకు పడుతుంటాయి అక్కడ రియాక్షన్ చెందుతాంటాయి మన కింటి మిందర్ కిప్ పిడుగులట్టాంటి పడ్రూ కానీ మనం జాగ్రత్త మం తీస్కోవాల పిడుగులు అలాంటి వచ్చినప్పుడు మనం కొంచెం సోలార్స్ కి అలాంటిదే ఉమ్ కొంచం దూరంగా ఉంటే మనకీ మంచిదే మరీ చెట్ల కింద మనం వెళ్ళద్దండి అక్కడ ఎక్కువ పిడుగులు బడుతుంటాయి దాంతో పాటు ఆ మనకు సోలార్స్ కొంచెం సేఫ్టీ కూడా మనకి ఇంపార్టెంట్ సోలార్ నుంచి వచ్చే కరెంటు బ్యాటరీస్ అలాంటి దాంట్లో స్టోర్ చేసుకోవాలి ఆ బ్యాటరీస్ కూడా మనకి వ నీళ్లో తడచకుండా అలా జాగ్రత్త పడాలి ఆ ఒక సేఫ్టీ ప్లేస్ లో ఆ చూసుకోవాలి అన్ని అలాంటి ప్లేస్ లో పెట్టుకుంటే మనకి మంచిదే సోలార్స్ నుంచి ఒచ్చే కరెంట్ అంత స్టోర్ చేసుకునే బ్యాటరీస్ లో
సరే అండి థ్యాంక్ యూ అండి ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు
ఉమ్ సరే అండి
సరే అండి బాయ్ అండి
ఉమ్